ఆ చెప్పు
నువ్వే చెప్పండీ
ఏమ్ లేదు పో కార్డ్స్ ఆడతను
హు హూ లుడో ఆడతవా
ఏ టైం పాస్ అయితలేదు అందుకే ఆడుతున్న
హుమ్ ఎవరు తెచ్చిండ్రుమరి
మా పక్క రూమ్ వాళ్ళు వేసుకొత్తే మా ఫ్రెండ్స్ తీసుకొచ్చిండ్రు మా రూమ్ కి
హుమ్ మంచిగా ఎంజాయ్ చేత్తరు కదా
హుమ్ఎంజాయ్ స్టడీ అవర్ పెట్టి చంపుతున్నారు ఎంజాయ్ ఏడున్నది ఈడ
అంతేనా పో అత్తరు అందరూ స్టడీ ఆవర్ కి
పోయిన అచ్చినా
హుమ్ హు తిన్నావా మరి మధ్యానం సాయంత్రం ఉ ఏం తిండో ఏమో గోరంగా పెడతారు ఈడ పిచ్చి లేస్తుంది
ఇంటికి వెళ్ళిపోయావా
పోవాలిగ రేపు ఏ ఎల్లుండి సండే మండే అన్న పోతా
హమ్
వెదర్ ఎట్లుంది మంచిగా ఉందా చల్లగా ఉందా ఎండ కొడుతుందా
హమ్ పొద్దుందాక ఉడక పోతాంది తెల్లిందాకా ఉడుక పోతుంది
హుమ్
హమ్ తెరాస పైకి పోత కొంచెం చల్లగా వస్తోంది
హమ్ మ్మ
ఏదో అట్లా అడ్జిస్ట్ అవుతున్నాం టెర్రర్స్వా పైన పడుకోమంటే మంచిండు
హమ్ ఆ ఛాయస్ ఎవరిస్తారు మనకు
చల్లగా వస్తుంది బట్టలు తీసుకురాను పోతే
ఉండ పేను మరి అనే
ఆ ఆమె ఎలా చేసింది మా ఫ్రెండ్
హమ్ మీ ఫ్రెండ్స్ పెళ్లిళ్లు అయినా టెన్త్ ఇద్దరినీ పిలవన్న
ఆ ఏమైంది ఇప్పుడే స్నానం అయింది నీవల్లే ఊ ఒక అమ్మాయి మోసం చేసింది అమ్మాయి నా కానీ పోలే
ఊహూ ఎందుకు పోలే మరి
ఆమె మా మేడం వాళ్ళ బిడ్డ
ఊహూ పోకపోయినావు మరే ఏమన్న గిఫ్ట్ తీసుకొని
ఇ మావాళ్ళ ఎవళ్ళల్ల అప్పుడే ఎప్పుడు కరోనా టైమ్ లో
ఊహూ
అప్పుడే అయింది వాళ్ళది
అయ్యో ఏవలి పెళ్లికి ఓలే
ఎవరి పెళ్లికి పోలే నేనింగా
మా క్లాస్ లొ ఇద్దరి అయినై మేం పోయినాం ఒక ఆమెకెమో కూలర్ పెట్టినం ఒక ఆమెకి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టినం
ఊహూ
మ్
ఇంకెవరికి కాలే
ఇంకా ఆల్లే ఉన్నారు లైన్లో గాని చేసుకుంటలే పొరగాళ్లు
ఊహూ ఇప్పుడు అమ్మాయిల కరువైల్లు అబ్బాయిలకి
ఎంత కరువైనా చేసుకోవల గద
ఏంటి చేసుకోరు ఫోన్ రాన్ రాన్ ఇంక ఎదురు కట్నం ఇ చేసుకుంట్రా
ఉమ్ బావలున్నార నీకు
ఉన్నారు
ఉమ్ సెట్టు లైఫ్ ఇంకేమి చేసుకో ఇగ వాళ్లనే
ఊ ఆళ్ళనే చేసుకుంటా ఊ
ఊ ఒప్పుకుంటరా మరి మీ ఇంట్ల
ఏమో మా ఇంట్లో ఎంలేదు కాని వాళ్ళ ఇంట్లో ఏమైతే ఆల్రెడి హోప్స్ ఉన్నాయ్
మ్ హు మీ ఇంట్లోనే ఒప్పియాలిగా
ఇక మా ఇంట్లో వాళ్ళే ఒప్పిత్తరు
అంతేనా నీదేం ఉండదు ఇగ సరే ఇంక మంచిగా ఉంది నీదే
హా ఏమున్నాయియని అక్కడ ఇంక నేనేమో ఇక్కడ
అయితేన్ది
అ ఉన్నర బావోళ్లు
అబ్బా సొంత ల్ ఎవరు లేర్
ఉం హు నెనే బావోళ్లు వరుసకి బావలు ఎవరు లేరా
లేరు లేరు ఉంటే మంచిగనే ఉండు
అహో ఎట్లాంది మీ దాంట్లో వసెస్ ఉన్నాయా మీ కాలేజీ లో
గంతరిచ్చ కాదము కాలేజ్
అంతే కొన్ని కాలేజీ వస్లు అ
అన్ట సినిమా అంట్లా లేవు
ఉహు
పెట్టిత్తరు వచ్చెయ్ నెక్స్ట్ నెక్స్ట్
నెక్స్ట్ నెక్స్ట్ వెట్టిస్తారు
ఏ అంత డొల్ల గుద్ద కాలేజ్ వేస్ట్ చెప్పాలింకా
ఏం చేత్తారు మీ మమ్మీ వాళ్ళు తిన్నారా
తినవచ్చు తిని వండుకోవచ్చు గింత లేటు పదినర అయితది గద
ఫోన్ చెయ్యలే నువ్వు
ఇంతక్ ముందే ఏష్ మా మ డాడీకి
చెప్పినవ మరి ఫుడ్ గురించి
చెప్తే ఇగ గట్లనే ఉంటాయి కదా హస్టల్ గదా అది ఇదని అంటారు
ఎంత హస్టల్ అయినా మరి గంత దారుణంగా ఉంటద ఫుడ్డు
మ్మ్ మ్మ్ అట్లనే అడుగుతే అడ్జస్ట్ చేసుకోవాలే అదిదని అంటరు
మ్మ్ ఇంటికొత్త చెప్పపోయినవ్
రకాలుగా ట్రై చేసిన ఏది వర్కౌట్ కాలే
అవునా
మ్మ్
ఇంకా చెప్పాలే నువ్వే
మీ మమ్మీ వాళ్ళేం జేత్తాలు
వాళ్ళే ఉతిగనే కుసున్నరు ఇగ తింటురు తిని పడుకుంట్రు
మ్మ్ హ్మ్ ఏం కురోండిందంట మీ మమ్మీ మరి
మా మమ్మీ బీరకాయ్ పప్పు
మ్మ్ హు మీ తమ్ముడు స్కూల్కు పోయిండటన
మ్మ్ పోయిండా వొచ్చిండు మాట్లాడిండు
మ్మ్ హు ఆఫ్ డే గదా మరి ఇప్పుడు ఏం చెప్పాలే
సాటర్డే నుంచి ఆఫ్టర్నూన్ వెళ్ళాలి
మ్మ్ హు
అలౌకి వాళ్ళ స్కూల్ సెంటరు టెన్త్ వాళ్ళకి అయితే ఈ ఆఫ్టర్నూన్ నుంచి పోవాలే
అవును
మ్మ్
స్టడీ వేరేట్లుందడ
వెదర్ బానే ఉంది ఇప్పుడైతే కొంచం కూల్గానే ఉంది
ఫూల్ హుక్కా పోస్తాంది ఈడ అయితే వామ్మో
కసేపు వరండాలో తిరిగపోయినా
మ్మ్ నైట్ తిరుగుతి అందరు ఏమన్న అనుకుంటారూ కదా
ఏముండద అనుకోను ఉడుక పోస్తాంటే చూడు
మనం అట్లా అనుకుంటాం అందరు అట్లా అనుకోరూ కదా ము
అది కూడా నిజమే
మ్మ్ ఇప్పుడు అసలే మనుషులు వెరైటీ ఉన్నారు
మ్మ్ ఒక్కసారి పోయి ఒక్కరితో మాట్ల్ డితే ఏమేమో క్రియేట్ చేస్తారు
ఎంతే ఉన్నారు ఫోన్ ఇట్లా వేరే చుట్టాలతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిన కథ దీనికి ఎవడో ఉన్నాడు కదా ఆడవాళ్లే అనుకుంటారు
మ్మ్ మొత్తం
అట్లాంటి ముచ్చట్లు ఫాస్ట్ మనల్ని
మ్మ్ తో అన్నతో మాట్లాడినా కూడా అయ్యో ఎవరితో మాట్లాడుతున్నవ్ ఎవరితో మొత్తం ఫోకస్ మొత్తం మనమిద్నే
వీళ్ళ మంది మీద ముచ్చట్ల ఎందుకు వాళ్ళది వాళ్ళు చూసుకోక
అదే వాళ్ళు మాట్లాడేటప్పుడుయితే మనం పోయి ఏం అడుగం మనం మాట్లాడేటప్పుడుయితే బాగా ఫోకస్ చేత్తాయి ఎవరితో మాట్లాడుతున్నావ్ అని
మ్మ్ మ్మ్ ఈ సమాజం అట్లుంది ఇప్పుడు
అంత ఇంట్రెస్ట్ ఏందో ఏమో
ఉంటది కదా మంది ముచ్చట్లలంటే ఇంకా కొంతమంది ఉంటారు ఎట్లా అంటే వాళ్ళు నమ్మకంగా ఒకటి చెప్తే మళ్ళా వేరేటోళ్ళకి చెప్పుడేనా
ఆసంటోళ్లక్ అసంటోళ్ళకి
చెప్పొద్దనంటే మనకు తెలవదు కదా
అదే మనం నమ్మీ చెప్తాం కని వాళ్ళు
గట్లనే ఉంటారు మొత్తం చ్చి ఇగ ఇప్పుడు తంచేవర్ ఏం చెప్పొద్దని ఫిక్స్ అయినా
ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఆ
మ్మ్ అరె అందుకె కదా నీకు చెప్పతా ఫేస్ చేయంది ఎట్ల చెప్తా
అంటే మీ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా ఫేస్ చేసిర్రానీ
మ్మహూ ఫ్రెండ్సా ఎమ్ కాద్ నేనే చేశనా
మా్ నువ్ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినావా
ఏడా పోలే పోదాం అనుకుంటాన్న ఈ మామ్మ ఏమంటదో పండుగకి
అవునా
పోతె పోతెనో మరి అడగాలి ఇగ మా అమ్మని ఏమంటదొ
ఉగాది కదా పోరాదు ఆలోకళ్ళే ఉంటరు
మ్మ్ పోదమని చూత్తన్న గని పంపితె పోత లేకపోతె లెద్
ఉండొత్తర రాని
మ్మ్ దగ్గరనే
పదేశన అన్నం పైసలు అడుకొని రాదా
ఊ